నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్
గుడ్ ఆఫ్టర్నూన్ ఏం చేస్త్ బావున్నా మీరేలా లావు
మేం గూడ బాగున్నాం చెప్పండి భోజనాలు అయినాయా.
హలో
హలో వాయిస్ వస్తుందా అండి
అవును బ్రేక్ చయితుంద్ది
ఉ చెప్పండి మీ వాయిస్ వస్తుందా అండి
బ్రేక్ ఫాస్ట్ అయింది
ఆ అయిందండి బ్రేక్ ఫాస్ట్ మార్ని చపాతి చేసాం
ఆ
ఇంకా పప్పు చేసాం ఇంకా ఆలు ఫ్రై చేసాం మీరేం చేసారండి బ్రేక్ ఫాస్ట్లో
నేనూ దోశా
దోశ చేసారా మీకిష్టమా అండి దోశ అంటే
అవునా మీకు స్కూల్ కాలేజ్ లైఫ్ లో బెస్ట్ మెమరీ ఏంటి
ఫ్రెండ్స్ తోటి బాగా కలిసి అంటె ఇప్పుడు లంచ్ టైమ్ తినడం లేకుంటే ఎదొ ఎంట్రోబేల్ అలా వెళ్ళడం తా అది బెస్ట్ ది బాగా టైం స్పెండ్ చేస్తాం జోకులు ఉమ్ మాటలు మాట్లాడతం ఏదో ఏదో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ జోకులు జేసుకుంటాం ఇంకా మీదండి మీరు ఏం చదువు స్కూల్ లైఫ్ ఫా అండి లేకుంటే కాలేజా
హా సేమ్
మ్ హు వెళ్ తరా అండి మీరు గూడ ఫ్రెండ్స్ తోటి
అవును నువ్వు ఫ్రీ టైం లో ఎక్కువగా ఏం చేస్తున్నవ్
నేనా నేనైతే ఒక్ ఇట్లనే ఫోన్ ల ఎదన కొత్త దేదయిన చూస్తా నేర్చుకుంటా డాన్స్ చేయడం నాకు బాగా ఇష్టం
ఓకే ఆన్లైన్ షాపింగ్ బెటరా లేక డైరెక్ట్ షాప్కి వెళ్టం బెటరా
ఇప్పుడైతే అండీ అది గూడా ఇప్పుడు ఆప్షనల్ అండి ఇప్పుడు బాగైతే ఆన్లైనే అయినయి ఏమైనా తీస్కోడమంటే బాగా ఆన్లైన్ ఏ తీస్కుంటున్నారు
ఓకే
ఒక్కోసారి మంచిగొస్తుంది ఒకసారి మంచిది రావట్లే అండి క్వాలిటీ
అవును
ఒకవేళ ఇప్పుడు బైట కొంచెం ప్రైస్ తక్కువుంటే దీనాక్ ఎక్కువ వుంటది ఇది ఎక్కువ కాకపోతె దీన్లో ఆఫర్స్ ఉంటయి ఇప్పుడు దీవాళి ఇట్లా పండుగా ఉంటే
అవునా
అప్పుడు వుంటే తీస్కోచ్చండి కొంచెం ఆఫర్స్ ఉంటయ్ కదా మనక్ కొంచం మనీ సేవ్ ఐతది
ఆహ
ఇప్పుడు ఇగ ఇక్కడ రొండు దీస్కుంటే అక్కడ రొండు ఒకటి తీస్కుంటే రొండు ఒస్తయ్
ఉమ్ హూ
చెప్పండి
సిటీ లైఫ్ బెటరా లేక విలేజ్ లైఫ్ బెటరా
అన్ ఇప్పుడు సిటీ లో అండి ఎట్లా అంటే మొత్తం అవిలుబుల్ ఉంటది ఊర్ లైఫ్ అంటే మొత్తం ఏమి పోవాలే తీస్కురావాలే బాగన్న దూరం నడుసాలీ వాటర్ గూడా కొంచెం ఇబ్బంది అయితది ఇప్పుడు సిటీ లైఫ్ లో అయితే మొత్తం ఇంట్లోనే అండి వాటర్ ఏమైనా ఇప్పుడు ఏమై. తీస్కురావాలంటే ఆన్లైన్ మొత్తం అయిపోయింది గదా సిటీ లైఫ్ లో. ఎక్కడ పోవాలెన్నా. ఇప్పుడు ఆటో లేకుంటే బైకు ఏమైనా ఇప్పుడు ఆడ. చేయాలంటే గుడా అ ఉంది కదా ఇప్పు ఊరల్లా లైఫైతే. ఏదైనా తీస్కోవాలన్నా బైటి బాగా ఈరు ఊరుంచి ఆ ఊరు వెళ్ళాలే. నడ్చి వెళ్ళాలే.
హుమ్.
బాగా దూరం ఉంటది ఏదైనా. అవైబుల్ కాదండి బాగా టైం బడ్తాది. కాకపోతే ఇగ వాతావర్తం. బాగుంటదండి ఊర్లో స్ప్రెష్ గ. ఆక్సిజన్ దొరుతది మనకి ఇప్పుడు సిటీ లైఫ్. తందిమ చేట్లు తక్కువుంటై కదండి మొత్తం బిల్డింగ్సు ఉ. మదేముంతా స్పేష్ ఏ ఆక్సిజన్ దొర్కదు మనకి.
ఆ ఔను.
ఇంకా ఇప్పుడు మీరు సిటీ లో అంటే ఇప్పుడు జాగింగ్ జేస్తారు అది జేస్తారు అదే. ఊర్లో అయితే పని తో. అంటే జా మొత్తం ఉ జాగింగ్ లాగా మొత్తం ఎక్ససైజ్ లాగా అయిపోయింది. ఊల్లల మొత్తం బర్లుంటయండి. ఊడ్వడం తినుడు. ఇప్పుడు వాటర్ తేవాలంటే మొత్తం అట్ అట్ నుంఛీ దూరం ఏళ్ళి తీస్కోవాలి అది ఎ ఎక్స్ అయినా. ఎక్ససైస్ నట్టు ఐతదదీ. ఇప్పుడు ఇక్కడైతే సి. టీ లైఫ్ కైతే మాకీ అంత. సైడ్ లోనే గాదు ఇప్పుడు వాటర్ గుడా ఏమైనా తీస్కోవాలంటే. నల్లా ఉంటది మా ఇంట్లో బోరేస్.
ఔను. మనీ హ్యాపినెస్ కొ కొన్న అంటివి గద.
అవునండి.
ఉమ్. కానీ మనీ ఉంటే ప్రాబ్లమ్స్ చాలా వరకు. ఆ తగ్గుతు తయి కదా. మంచి ప్లేస్ లో ఉ ఉండొచ్చు ఫ్యామిలీ. ఈ సపోర్ట్ చేయచ్చు ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవచ్చు మనీ వల్. ఆపర్చునిస్టీస్ పెరుగుతాయి.
ఇప్పుడైతే మనీ ఎవరికైనా అవసరమండి ఇప్పుడైనా హెల్త్ ఇష్యూ ఉంటే మనీ కావాలే. పిల్లలకి సదుపియాలంటే గూడా మనీ కావాలే ఎదైనా ఉప్మి ఇప్పుడు. మేము ఏమ ఏమైనా తీసుకోవాలంటే గూడా మనీ కావాలి ఇప్పుడు జాబ్స్ చేస్. ఎప్పుడైనా మనీ ఓ ఆస్తుండి కదండి ఇప్పుడు జాబ్ కోసం ప్పుడు మీరు అప్లై చేసాలి దాని ఫస్ట్ ట్రైనింగ్ తీసుకోవాలి దానికోసం గూడా. మనీ కావాలే. దేనికకైనా మనీ అవసరమే అండి నాయ్ ఇప్పుడు వస్తువు కావాలే. సపోజ్ మీరు బుక్స్ తీసుకోవాలే చదువుకోసం దాని కోసం గూడా మనీ. కావాలే ఏవైనా మీకు వస్. తీసుకోవాలంటే కూడా మీకు మనీ కావాలి ఎవ్రీథింగ్ ఇప్పుడు తీసు కోవాలంటే మీరు మనియే కావాలండి ఫస్ట్ అయితే
అవును కానీ హ్యాపీనెన్స్ అంటే ఆ హ్యాపీనెస్ అంటే లగ్జరీ మాత్రమే కాదు ఫ్యామిలీతో స్పెండ్ చే టైం ట్రూ ఫ్రెడ్షిప్ హెల్త్ మానసిక ప్రస్త మొత్తం ఉదాక్ చాలా కావ ఇంపార్టెంట్ అవి మనీతో డైరెక్ట్గా కోనలేం
ఆ అదేద్ నిజమే అండి ఇది అన్ని కొనగలం గాని హ్యాపీనెస్ కొనగంలేదండి
అవును
ఇంకా మొత్తం ఫ్యామిలీ ఒకసారి ఉండేసి మళ్ళా వాళ్ళుం కలిసి మూవీ వెళ్ళడం ఎంజాయ్ చేయడం అది వేరే హ్యాపీనెస్ ఉంటది అంటే అది బాగుంటది ఎంజాయ్ చేయడం ఫ్యామిలీ మొత్తం ఒక
అవును కని మనీ కోసం రిలేషన్ ఫ్రెంషిప్ ని ఇగ్నోర్ చేస్తే కొన్నిసార్లు పీపల్ మనీ అర్న్ చేస్తూ లైఫ్ లో ఇంపార్టెంట్ మూమెంట్స్ మిస్ అవుతారు
అవునండి అది కూడా ఉందండి ఇప్పుడు మనీ వచ్చేసి ప్పు వాళ్ళ వల్ల ఏమైపోయిందో ఇప్పుడు మై మేం రిచ్ అయిపోయినాం అంటే ఇప్పుడు వాళ్ళు కొంచెం పూరు ఉంటది కదా వాళ్ళే వదిలేస్తుంటురు
అవును తర్వాత మనీ ఉన్నా కూడా ఆ టైం తిరిగి రా రాదు
అవునండి అదైతే సరి చెప్పారు మీరు అదైతే చెప్పారు ఇప్పుడు మనీ మనే మనీ ఇప్పుడు జాబ్ చేసి తీసుకోవచ్చు గానీ ఇప్పుడు హ్యాపీనెస్ తీసుకోరలేం కుద్ పోయిన ఆ టైం కూడా హ్యాపీనెస్ ని తీసుకోరాలేము
ఆ ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం మనీలో కాదు మనీ మీద మన థింకింగ్ లో ఉంటుంది మనీని కంట్రోల్ లో పెట్ ట్టాలి కానీ మనీ మనాలని కంట్రోల్ చేయకూడదు
అవునాండి మనీని మేము కంట్రోల్ చేయాలి ఇప్పుడైతే ఏమైతుందంటే మనీ మనకి కంట్రోల్ ఇప్పుడు చేస్తుందండి
ఆ
ఇప్పుడు సిటీ లైఫ్ కూడా అట్లనే పోయింది ఇప్పుడు పెరుగుతరు ఈల కూడా అట్లనే అవుతుందండి
అవును ఫైనల్ గా చెప్పాలి అంటే మనీ లైఫ్ కి ఇంపార్టెంట్ కానీ హ్యాపీనెస్ కి ఒక్కటే సోర్స్ కాదు రెండు బ్యాలెన్స్ లో ఉంటే లైఫ్ కంప్లీట్ గా ఉంటుంది
ఆ నిజం చెప్పారండి ఇదేప్ సరిగ్గా చెప్పారు
ఊ
మనీని అవస అవసరమే గాని అంతా కూడా అది దాన్ని చేసుకోకూడదండి మనీలో మొత్తం మేము వెళ్ళకూడదు ఎంత అవసరమే అంత వద్దండి ఇస్ ఉండాలే
అది కరెక్ట్ కానీ కొంత మంది మనీ కోసం రిలేషన్షిప్ని సాక్రిఫైస్ చేస్తారు
అవునండి అట్ల సరిఫీస్ చేసుకోవద్దండి ఇప్పుడు మనీని మేము మళ్ళా జాబ్ చేసి ఏమైనా చేసి తీసుకోచ్చు గాని ఒక్కక్కసారి
ఉమ్
సాక్రిఫైస్ ఇప్పుడు చేస్తే రెస్లామ్స్ రిలేషన్ షిప్స్ మొత్తం చడిపోతుంది పాడైపోతుందిండి
ఉమ్ ఎగ్జాక్ట్లీ మనీ ఒకయక్క టూర్ డెస్టినేషన్ కాదు మనం మనీని యాస్ చేయాలి కానీ మనీ కోసం మన లైఫ్ ని మర్చిపోక కాదు
అవును మరచిపోకూడదండి
ఉమ్
ఎవరికైనా ఇప్పుడు మా దగ్గర మనీ ఉంటే ఇప్పుడు మేము చూపిస్తాం కదా మా దగ్గర మనీ ఉన్ ది మీ దగ్గర మనీ లేదు ఎప్పటికైనా అట్లా చేయొద్దని ఎవరైనా గాని హెల్ప్ చేయాలి స లేకపోతే సరే అండి మంచి చెప్పారు విశేషాలు అండి ఇగ అమూల్యమైన టైం మాకిచ్చినందుకు ధన్యవాదం అండి
బాయ్ అండి
బాయ్ అండి